అ చెప్పండి హలో చెప్పండి
హలో ఏం చేస్తున్నారండి
ఏం చేస్ ఆ బాగున్ననండి మీరు బాగున్నారా అందరు బాగున్నారండి
తిన్నార అండి
తిన్నమండి
టి కాఫీ అంత అయిందా ఏ లంచ్ చేసారు
ఉహు నేనా ఆక్చువల్గా పిక్ కా పెట్టుకోవాల అనుకుంటున్నాను ఆవకాయ ఆ లంచ్ కూడా పిక్ కలర్ తిన్నానండి అది బయట కొనక్కచ్చుకున్నాము ఇంట్లో కావాలంటే ఆ మీకు ఏమన్న రెసిపీ తెలిస్తే లేదండి రెసిపీ మంచిగ తెలుసు కొని మంచి మంచిగా పెట్టుకున్నాం సమ్మర్ అయిపోయే లోపల అనుకుంట్
అవునా అంటే నేను బాగా పెడతానండి చెప్ ప్ప అదా ఎలా పెట్
ఆ చ
ఆ మీరు మంచి ఊరగాయ కలలు తెచ్చుకోండి. ఫస్ట్ దాన్ని నీట్ గా వాష్ చేసేసి, అంతే తడి అనేది ఉండకూడదు బాగా క్లీన్ చేసుకోవాలి. అది క్లీన్ చేసుకొని నీ గా కట్ చేసుకోండి అది అది జీడు ఉంటు ముట్టి ఉంటుంది కదా ముటితో పాటు బాగా నీట్ గా కట్ చేసుకొని ఆ బాగా తుడుచుకోవాలి పొడిగుడ్డ పెట్టుకుని తుడుచుకొని దాన్ని పైన ఒక లేయర్ లెక్క వస్తుంది అది తీసేయాలి అ తీసి మళ్ళా నీట్ నీటిగా తుడి చేసి కొంచెం ఆరబెట్టేయాలి మళ్ళా మనం వచ్చి చిన్న ఆవాలు కొంచెము లావు ఉంటాయి కదా ఆవాలు అవి రెండూ మిక్సీ పట్టుకోవాలి ఎండకి ఎండ పెట్టి అది మెంతులు
ఆ
ఉ చిల్లీ పౌడర్ మంచి చిల్లీ పౌడర్ తీసుకోండి కొంచెం కారం గా కలర్ గా ఉండేది మళ్ళా రాళ్ళుప్పు తీస్ కొని అది కూడా ఎండ బే ట్టేసి బాగా అంట ఆ అం మొత్తం పొడి కొ పక్కన పెట్టుకోండి ఇవి మనం మాడికాయలు అనేది మొత్తం క్లీన్ చేసుకొని తుడుచుకున్నాం కదా చెమ్మ లేకుండా దానికొచ్చి కొంచెము ఆయిల్ అంటే పచ్చి నూనె వేసి కలిపేసి కొంచేపు పెట్టండి ఎందుకంటే మనము మనము గానిగా నూనె అయితే బాం అదే నువ్వులు నూనె అన్న పల్లీలు నూనెన్నా బాగుంటుంది ఉ అంటే ఫస్ట్ నువ్వుల నూనె వాడు చు తర్వాత పల్లీల నూని మన ఇష్టం అండి ఆ రెండింటిలో ఏదైనా ఊరగాయకి బాగుంటుంది మళ్ళా అది వచ్చి మ మంచి ఆయిల్ లో కొంచెం బాగా దాన్ని తడపాలి ముక్కల్ని ముక్కల్ని తడిపి పెడితే మనకి వన్ ఇయర్ వరకు అది మె త్త పడకుండా గట్టిగా ఉంటుంది అంటే మనం తిన్నా కూడా కరుక్ కనేసి ఫ్రెష్ గా ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది వన్ ఇయర్ తర్వాత అయిన కూడా అది మొత్తం క్లీన్ చేస్ కుని ఒక ఎనిమిది అంటే మీరు ఏ ఒక డబ్బా తీసుకోండి ఆ డబ్బాలో ఎనిమిది డబ్బాల మాడికాయలకి ఒక డబ్బా ఆవ పిండి ఒక డబ్ ఒకటిన్నర డబ్బా ఆ అదే మిరపొడి ఒక డబ్బా ఉ ప్పు ఇంగా మనము మొత్తమేసి కలిప్ ప్పేవాలి ఉప్పు ఆవ పిండి ఆ మిరపొడేసి బాగా కలిపేసి అలా పెట్టేసి మళ్ళా ఆయిల్ వచ్చి మనం కొంచెంము ఇలా లేతుకోవచ్చు అంటే ఒక రెండు డబ్బాలు వేసుకోండి ఆయిల్ అనేది ఆ ఆ మీర్ ఏది తీసుకున్నా గ్లాస్ తీసు అంటే గ్లాసు డబ్బా అంటే మీకు కొలత ఉంటుంది గదా ఆ కొలతలో మీరు ఎనిమిది అ అదే ఎనిమిది డబ్బాాలు మరి. కెలైతే అని ఒక్కొక్క డబ్బా ఒకటిన్నర డబ్బో వొచ్చి మిర్పొడి తీసుకోలె ఎందుకంటే. మీకు ఇయర్ పాట్. లది. పుల్లగా అయిపోతుంది కదా కొంచెమో అప్పుడు ఈ కారం ఎక్కువ వేస్తే పులుపు అనేది తగ్గుతుంది అలా తీసుకోండి నెక్స్ట్ మొతము వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి కొంచెం ఫ్రెష్. వీజీ.
మంచి ఫ్లేవర్ తగిలె కి.
వెల్లుల్లి బాటుంది ఫ్లేవర్ గా. ఆ మళ్ళ. మెంతులు వేసుకోండి వ మొత్తం కలిపేసి. ఆ క్లాత్ ఉన్నీ చుట్టి వెట్. తెండి. స్టార్ట్ జె మూడు రోజు. తరవత శుడండీ.
ఆ.
వొస్తుంది ఆయిల్ బాగా ఫ్లోట్ అయి పైన. ఆవకాయ బలే ఉంటుందండి. ఫస్ట్ ఫ్రెష్. ఫ్రెష్ గా పెట్టిందే వేడిఎడి ఏసుకుని కొంచెం నేయి వేసుకొని తింటే ఇంకా సు. సుపర్ గా ఉంటంది మూర్తం లెక్క. నేను ఈ రోజే పెట్టానండి ఆవకాయని. ఆ.
ఓ. మీరు ఎక్కడ చూసారండి.
ఇది నేను యూట్యూబ్ లో జుసానండి.
ఆ యూట్యూబ్ లో ఉదయ్ భను ఆ ఉదయ్ భను ఇంది. కదా ఆమ్ద దాంట్లో దాంట్లో దాంట్లో చూసానుండి సూపర్ గా ఉంటుంది అంటే నేను ఫస్ట్ టైం నాకు రాదు అసల ఆవకాయ పెట్టడ దాంట్ని చూసి ట్రై చేశాను పక్కా కొలత. ఎంతో కరెక్ట్ గా వచ్చింది ఉప్పు అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది.
ఆ తప్పని సరిగా ట్రైచేస్తా. యాక్చువల్ గా నాకు ఆవకాయంటే. చాలా ఇష్టం అంటే
అవునా అంటే ఆవకాయి ఆ ఇంకా ఏదో ఒక ఇది డైలాగు ఉంది కదా అండి
అమ్మనీ మర్చ ఆ
బాగుంటుందండి ఆవకాయి వేడి వేడి అన్నం లో ఆవకాయ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటా ఉంటే తే సూపర్గా ఉంటుది ఇంకా ముద్దపప్పు వేసుకొని ముద్దపప్పు వేసుకొని ఆవ కాయ కలుపుకొన్ని తిన్నా కూడా సుప ఉప్పగా ఉంటుంది పెరుగు అన్నంలో తిన్న సూపర్గాదు ఆవకా ఇష్టపడిని వాళ్ళు ఎవరున్నారండి చెప్పండి
ఉమ్
ఫుడ్ అండి
అ
హలో మీకు నచ్చిన ఫుడ్ ఏది ఆ చెప్పండి హలో నీకెప్పుడు అవ
ఆల్ టైమ్ ఆవకాయ అండి
నేను కూడా ఇంకా కొత్తగా ఆవకాయ పెట్టాను ఇంకా రైస్ చేసుకొని వేడి వేడిగా తినాలండి అంటే అది ఎంత తిన్నా కూడా తిన్న ఉండదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా తిందాం తిందాం అనిపిస్తుంది మన చేతో తినడం కన్నా అవ పిల్ల వాళ్ళు కి కలిపి పెడు తే ఇంకా అమృతం లెక్క కుంటుంది
ఆ
ఎప్పుడన్నా ఆ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసారా
అంటే ఆవకాయ మొత్తం పెట్టే శాక
హ అ ఆ అలాగాదండి మనం తిన్ అంత తృప్తి ఉండదు ఎవరన్నా
అంటే ఆవకాయ అంతా పెట్టే సాకా అది మసాలా ఉంటది కదా అప్పుడు అమ్మమ్మోలు కానీ ఎవరైనా బాగా కలిపి పెడితే బాగుంటది
ఉ సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయలేదా అలాంటి మసాలా ఎ ఇప్పుడు అది ఇంకా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి
ఆఅ మేము ముందు సు లేదండి ముందు అప్పుడు ము ముందు పెడతా ఉండింది అమ్మమ్మ అంటే మా ఫ్యామిలీ వాళ్ళు పెడతా ఉన్నారు ఇంకా నేను పెట్టుకున్నాము ట్రై చేద్దాం మంచి రెసిపీ కోసం వెతుకుతూ ఉన్నా అందులో మీరు చెప్ పరు
త చేయండి ఏం లేదు ఒకచ్చి ఒక ఒక కాయ తెచ్చుకోండి ఒకే ఒక మాడికాయ తెచ్చు కొండి అది కట్ చేసేసి చిన్న బాక్స్ లెక్క ఉంటుంది కదా డబ్బా లెక్క ఆ డబ్బాలో కొలతలు వేసుకోండి ఊర్కే మీ నువ్ ఎంత ఎంత కావాలో అంత సు స్పైసెస్ వేసు కునేసి కలిపేసి ఒకసార్ ట్రై చెయండి పర్ఫెక్ట్ గా వస్తే మళ్ళ క్వాంటిటీ అనేది పెంచుకుంటా పోండి మీరు జెర్ష్ ఏదైనా మనము తక్కువ క్వాంటిలో క్వాంటిటీ నుంచి ఎక్కువ క్వాంటిటీ ఫస్ట్ మనం ఎక్కువ ఎత్తుకున్నాం అనుకో చెడిపోతే వేస్ట్ కదండి ఉ ఇలా ట్రై జేయండి తడి
హ ట్రై చేయాలండి
ఇంకా నాకు ఇంకా మీకేమనా వ చెప్ పికిల్సు చేయడము
దండి నేను నేర్చుకోవాలని ట్రై చేస్తు ఫస్ట్ ఇదే ట్రై చేయాలి
అవునా అంటే ఇంతవరకు ఏమి చేయలేదా వంటలు
కాకపోతే స్నాక్స్ చేస్తూ ఉంటా.
స్నాక్సా ఏం స్నాక్స్ చేస్తరు
ఫ్రెంచ్ ఫ్రైస్ చేసానండి
ఎలా చేస్తారండి
చాలా ష్ అంటూ ఇప్పుడు ఏం లేదు మనం ఆలూని తీసుకొని బాగా కడుక్కోవాలి ఆలూని బాగా కడుక్కోవాలి కడుకున్నాక దుమ్మంతా వెళ్ళాక బాగా ఉ ఆ వేస్తా ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్ లో కట్ చేసుకోవాలి
స్ట్రైట్గా ఆ
ఆ
ఆ
కట్ చేసుకున్నా బాగా గాలి కార్ ట్ట వా అది నీళ్లల్లో వేసి
ఆ
కాసేపు ఒక కాఫ్ ఇప్పు ఇప్పుడు హండ్రెడ్ ఆ హాట్ వాటర్ లో ఉడక పెట్టాలి ఎం సే ఇప్పుడు హండ్రెడ్ అంటే ఒక సెవెంటీ పర్సెంట్ సెవంటి ఫైవ్ పర్సెంట్
ఆ
ఉడక పెట్టాక ఆ దాన్ని బయటి తీసేసి
ఆ
ఆ గాలి కింద ఆర పెట్టాలి.
మ్
అరపెట్టేసాక మళ్ళీ నూనె ఉంటది కదా బాగా వే నూనె లో బాగా ఎంచెయాలి టూ టైమ్స్ డీప్ ఫ్రై చెయ్యాలి అనమాట అంటే టూ టైమ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు
ఉమ్
ఆ ఆ మళ్ళీ మళ్ళీ ఆ మనం గరం మసాలా కానీ చాట్ పె చాట్ మసాలా కానీ
ఉమ్
అవి వేసుకనేసి ఆ కొంచెం చిల్లీ పౌడ్రూ కొంచెం ఇప్పుడు అవి ఉడకా పెడతాం కదా మనము ఆ దాంట్లోనే కొంచెం ఉప్ ఉప్పు వేసుకోవాలన్నమాట
ఆ
సో మళ్ళీ మనం గోల్డెన్ ఫ్రై వేయించుకుండేసాక చాట్ మసాలా కొంచెం చిల్లీ పౌడర్ కొంచెం లైట్ గా సాల్ట్ వేసేస్తే క్రిస్పీ క్రిస్పీ హా హా క్రిస్పీ క్రిస్పీగా బాగుంటంది క్రిస్పీ క్రిస్పీగా ఉంటు సరే అండి ఒక నిమిషం తర్వాత ఫోన్ చేస్త